హలో ఆ వినిపిస్తుందా రా
ఆ వినిపిస్తుందక్క ఏం లేదు అక్క ఉర్కే ఉన్నా మీరు
ఏంది మార్నింగ్ అంతా బిజీ యా
లేదక్క కొంచం మా నువ్వు ఫోన్ చేసినప్పుడు కొంచెం బిజీగా ఉన్నాన అక్క మోన్న ఫోన్ చేస్త
ఆ అవునా ఏంది మ్యారేజ్ ఎప్పుడు పేట్ కున్నారు.
ఆగస్ట్ అక్క.
నెక్స్ట మంత్ ఎన అదే చెప్పిందిలే మీ అక్క ఇట్లా గోల్డ్ కొంటున్నాము అని చెప్పింది. కోన్నారా మరి ఆర్డర్ ఇచ్చారా.
లేదక్క ఇంకా ఇవ్వలేదు.
ఆర్డర్ ఏమి ఇవ్వలేదా. ఏ ఊరు అతనిది.
శ్రీకాళహస్తి అక్క.
అటు సైడ్ ఆ జాబ్ ఆ
ఉమ్ సాఫ్ట్ వేర్.
ఉహు నువ్వేం చేస్తున్నావ్
నేను అంతకు ముందు చేసాను అక్క చెన్నైలో ఇప్పుడు మానేసా.
చెన్నైలో మామూలుగా ఇట్లా మొబైల్ కంపెనీస్ చేసావా లేకపోతే
నాన్ నాన్ ఐటీ నాన్ ఐటీ లో చేసా
నాన్ ఐటి ఆ అది ఎట్లా వచ్చిందరా ఇట్లా ఎమన్న
ఆహా ఆహా అది నాకు ఒక కాలేజ్ లో అయితే వచ్చింది.
కాలేజ్ లోనే వచ్చిందా. అంటే ఏం వర్క్ చేసారూ రా మీరు నాన్ ఐటి అంటే
నాన్ ఐటీ మాముూలుగా కంప్యూటర్లో కంప్యూటర్ వర్కు ఆ అదే
టెలి కాలింగేనా ఏం కంపెనీలో చేసావ్ అంటే మా ఫ్రెండ్ చేసిందిలే ఇంతకు ముందు
ఆ అది ఇఓయస్ అని కస్టమర్ కేరు
ఆ హా ఓకే ఎన్ని మంత్స్ చేశావు
అక్కడ ఫైవ్ మంత్స్ చేసా ఇంక వచ్చేసా అక్కడ ఫుడ్ పడట్లేదని ఇంకొచ్చేసా ఆ ఫుడ్ బాగుండదు అక్క ఆ ఫుడ్ అస్సలు బాగోదు
ఆ అందుకని వదిలేసావా
ఆ అందుకని వచ్చేసా ఇంకా విజయవాడలో కూడా ఉన్నా నేను మొన్న నాలుగు నెలలు ఉన్నా ఆ నాలుగు నెలలు ఉన్నా అక్కడ గాని
అక్కడేం వర్క్ చేసావ్ విజయవాడలో
అక్కడ హాస్పిటల్ ఉంది కదా హోమియోపతి ఉండ లా
ఆ హోమియోపతి ఓకే ఊ అక్కడ జాయిన్ చే వర్క్ చేసావ అక్కడ ఇప్పుడు ఖాళీ యా ఏమన్నా వర్క్
ఇప్పుడు ఆహా ఇప్పుడు ఇంకేం చెయట్లేదు అక్క ఇంట్లోనే
ఖాళీ యేన ఎప్పుడు ఆగస్టు లో మ్యారేజ్
తర్టీన్
తర్టీన్తా
ఉమ్
ఇంకెన్ని డేస్ లే జూన్ జులై ఆస్టు ఓకే ఒకే టూ మంత్స్ ఉంది కదా తిన్నవారా
మీరెం ఆ తిన్నాను అక్క ఇప్పుడే జస్ట్ తిన్నాను ఇంకా అవునా పోదిలా ఆ మీద ఏ ఆహా
ఊ బా మంచి ఫ్రెండ్ మీ అక్క నావిట్లే హడు హాస్పిటల్ లోనే
ఆహ నువ్వే గానికి దాని ప్రైవేట్ హాస్పిటల్ ఆహా అవునా అదే ఏముందిలే ఆ అవును ఇంకా ఉండది ఒక్కే ఒక వన్ ఇయరే అంట కదా నాకు కా అంతే ఇంకా దే ఇప్పుడే బాగా కష్టపడాలి పాపం మా అక్క కూడా పాపం చాలా బాగా కష్టపడుద్ది ఈ ఓసి లు కంటే అక్క అస్ ఆ చాలా బాగా చదువుతోంది ఇప్పుడు టాపర్ అక్క అసలుకి నేనైనా ఇంకా యావరేజ్ గా మా అక్క ఫుల్ టాపర్ అన్నిట్లో
మీ అక్కది నాది వన్డే నే రా పరిచయము
ఆ పిల్లతో ఎవరైనా గంట మాట్లాడిన చాలా బాగా పెద్ద ఫ్రెండ్ అయిపోతారు మంచి
మంచిగా ఉంటే మంచిగా ఉంటారు అంటే ఎగ్జామ్ కెళ్ళమానమట బ్యాంక్ ఎగ్జామ్ కి చీరాల
ఆహా ఓకే
అప్పుడు ఇంకా అట్లా పరిచయం మాకు వన్ డే నేలే వెళ్ళాను నేను వెళ్ళను నేను మా చెల్లెలు విజయవాడలో వాళ్ళ ఇంటికి వెళ్ళాము పాపను చూసొచ్చాము పాపని కూడా కలిసి బాబు ఇప్పుడంటే ఏం చిన్నోడు మీ దగ్గరే ఉంటాడంట కదా
కొన్నోడు నిన్నే డాడీ వచ్చి వదిలిపట్
వదిలి పెట్టాడు అంత కదా అదే చెప్పింది అట్లా వదిలిపెట్టరు క్లోజులు ఏ బాగుండదు కద
ఆ కొంచెం ఇబ్బంది కండిదిద మళ్ళీ అవి ఇవి తిరుగుతా ఉంటాం కదా షాపింగ్ బడు ఉంటే మళ్ళీ పాపం మా అండ ఇంకెందు తిపిల ఇంకా తీసుకురమంట అక్క వాళ్ళు వస్తారులే పెళ్ళికి ముందు వస్తారు కదా అప్పుడు తీసుకొస్తా అన్నారు ఆ నిజంగా అందరు అదే అంటారు ఇంటికి వచ్చిన వాళ్ళు చెప్తారు అందరు అస్సలు అసలు అంత చిన్న పిల్లలు ఉన్నారంటే నిజంగా గ్రేటు ఆమె
అదే మరి ఇది ఎవరు ఉండరు ఆడ్ గ్రేట్ ఇంకా పాపని ఇవ్వాలి కానీ పిల్ల్లోడిని వా పిల్ల చూసుకుంటే బాగుండేది
అదేహాది అంటే స్కూల్కి ఎళ్తుంది కదా మళ్ళీ ఇక్కడుంటే ఇబ్బంది అయిపోయిద్ది ఆడంటే మంచి మంచి స్కూళ్లు ఉంటాయి కదా
ఉ ఊ అందువల్ల కొంచెం
అది గూడుంది అదే అది గూడా త సంవత్సరం ఉంది ఆ అది గూడా త మూడో సంవత్సరం అప్పుడు సంవత్సరం ఉంది
అవునా ఆహా గ ట్టిదేలే మీ అక్క
ఆ
హ
ఆమెకే పిళోళ్ళు గదా ఆ బా చేసుకుంటారు అసలే వాళ్ళు అత్త బా చేసుకుంటుద్ది
అంత త్వరగా రాదంటగా మీ ఊరికి అంత తరగా ఎల్లను జమ్మి అంటే చిరాకేసిద్ది
అవును
అని జెప్తాన్
ఆ అవునా సైగె మా పెద్దనాన్న మాటలే సిక్స్ అవర్స్ ఒత్తవా దాని
బస్సు లో రావాలంటే ఇంక ఇబ్బంది పిల్లలు పాసు అది ఇదం టారు అని చెప్తా ఉంది నిన్ను
అగో అన్నాను
కష్టమేలే చిన్న పిల్లలను ఎత్తుకొని ప్రయాణాలు చేయాలంటే మన ఓన్ వెహికల్ ఉంటేనే లేపోతే ఇబ్బంది తిన్నావా రా
హా తిన్నానక్క మీరు తిన్నారా
ఇంకా తినలేదు తింటాలే మేము కొంచెం హౌస్ షిఫ్ట్ అయ్యాము అవి సర్దుకుంటా ఉన్నాం
ఆహా
బుడ్డోడు బాగా అల్లరి చేస్తాడా
అబ్బా మామూలు కాదక్క అసలుకి అందుకే నే ఇంక వాడికి కాలు కట్టేస్తాను రోజు ఎక్కడ వినపోతే మంచానికి ఆ లేకపోతే ఇంక్ క ఒక్క చోటుండడు లేస్తే నీళ్ళు కొలాయిలు దిప్పి నీళ్ళన్నీ పైన పోస్ కుంటాడు లేకపోతే కబోర్డ్ లోనివి అన్నీ కిందేస్తాడు ఏది ఒక్క చోట చనే ఉంచడు అసలు ఇంట్లో ఉండడు ఆ ఇంట్లో ఒకస ఉండడు కామ్ గా వదిలేస్తే ఇంగ బయటకు పరిగెత్తుతాడు గేట్ తీసుకొని అందుకని కాళ్ళు కట్టేసే వాళ్ళం
అ టైం పోద్దనుకుంటే పాపం బాగా అల్లరి చేసి విసుగిచ్చేవాడా విస్
అదే మా అమ్మరా పొద్దున అన్ టుంది రే బుడ్డోడా బోరు గొడుతుందిరా నువ్వు బొయ్యేసరి కే అంటంది మే బోసిపోయినట్టే ఉంది అంటాంది వాడు ఉంటే బాగ గోల గోల జేస్తా ఊరికా ఆ అట్లేస్తే నిదర లేస్ ఇందగ్గర నుంచే అమ్మమ్మా అమ్మమ్మా అది గా ఇయ్యాలనే నంటా దోడ్ దా
ఆడు ఫోన్లు గూడ జేస్తడంట గదా
ఆ ఇందాక రెండు సార్లు వాడే జేసిండు వీడియో కాలు వాళ్ళ అమ్మ ఫోన్ ఇచ్చింది అంటే చేదికి వాడే జేసిండు నొక్కుతా ఉండంట ఏంద్ ఇన్సల్ ఫోన్ జేసావ్ మి అంటే వాడే నొక్కేసాడు బొడ్డాడు ఆ అదే మళ్ళ ఫోన్ అసలు అది అసలు అడగనే అడగదు అసలు వాడదు అది ఫోన్ అయితే ఈడికి ఫోన్ పిచ్చి బా బట్టింది ఈడికి ఫోన్ జూస్తే జాలు అమ్మా గిల్లి గీ అంటది ఇయ్యక్పోతే అస్సల్ కే
అదే గదా అదొక టైం పాస్ పిల్లలు ఉంటే మీ అమ్మోళకి
అవును కాంతి ఈడ తిండి దినడస తగ్గ తిండేదినిట్లా మధ్య బాగ్ తగ్గిపొయాడు బక్కగ అయిపోయింది
భెంగ వెట్కోనుంటడు వాడు
బెంగ బెట్టుకోలేదు గానీ ఈ ఎండల్కీ మంచి నీళ్ళు బాగవుతది ఇంక ఏడ్లేస్ తె నీళ్ళు నీళ్లు అని తాగుతుండు గాని తిండి దినమట్ల సగ్గ సరిగ్గ అంత ముందు వచ్చినప్పుడు బా ఆ దినేవాడు ఓకేస్ సారి రెండు కేజీలు తగ్గిపోయిండు రెండు కేజీలు నా నాలుగు కేజీలు ఉన్నాడు ఆ పన్నెండు కేజీలు ఉన్నోడు ఎనిమిది తొమ్మిది కేజీలకి ఒచ్చిండు
తగ్గిపోయాడా
ఆ
అదే గదా
అప్పుడు ఒచ్చినప్పుడు బాగ బొద్దుగ బాగున్నడు గొగ్గుర్లో కొంచెం
ఎట్టైనా గా వాడు చిన్న వయసులోనే మీ అమ్మోల దగ్గర బెరగడమంటే
అవును నిజంగ గ్రేట్ ఆ ఉంటాడు ఇప్పుడు గూనీ ఫోన్ చేస్తే ఆ నేను ఒస్తా అమ్మమ్మ నేను ఒస్తాలే సా ఎప్పుడొస్తావురా అంటే సాయంత్రం వస్తా నాలుగ్ కంట్లకు ఒస్తా అని అంటడు
టైం జెవుతున్నడా
ఆ వాడిక్ తెలీదు గదా మాములుగా రే ఎప్పుడొస్తావుర బవి కన్ అని అంటే సాయంత్రం ఒస్తా నాలుగు గంట్లకు ఒస్తా అ అంటడు అంటే అదొకట్ దెల్
వాడికి అదే అది వచ్చిన పదం చెప్తున్నాడు ఇంకా ఊ అద్ జెప్తా ఉన్నడ ఊ తెర్
అదే భలే మాట్లాడ్తడ్ అయితే ఊ
ఊ చెప్తా అండి దిల్ల బాగా జూసుకుంటడు, బాగా పిల్ల అమ్మోళ్ దగ్గర బాగుంటాడు. అసలు ఫోన్లు వీడియో కాల్ వాడికై వాడే జేస్తున్నాడు అసలు
వాడే జేస్తాడు అసల్కి వాట్సాపుల్ ఉంటలా వాట్సాప్ పో యాప్ ఓపెన్ చేసేది ఫోటోల్లో వాళ్ళ అమ్మ డీ పి లో వాళ్ళ అమ్మ లాన్ ఫోటో అంట్లా నొక్కి అది నొక్కుతుడు వా అది వాట్ ప్పుడు డీపి నొక్కేది ఇట్ట చేస్తుండేది పెద్ద బొమ్మ చేసేది ఏలితోటి ఇదిగో అమ్మా నానా అమ్మా నానా అని జెప్తడు అసలికి అమ్మా
చెప్తాడు వాడికై వాడే